హెలొ
ఎలా ఉన్నావ్
నేను బాగున్నా నువ్ ఎలా ఉన్నావ్
నేన్ గుడ బావున్నాను తిన్నవా
ఆ తిన్నాను నువ్ తిన్నవా
ఊ నేన్ గుడ తిన్నా
ఏం చేస్తున్నావ్
ఏం లేద్ ఇట్లే పన్కోనున్నా నువ్వు
ఏం లేదు ఈ రోజు హిస్టరీ పేపర్ ఉన్నది ఇంక దాంట్లో గాంధీ గారు గురించి చదివాను ఇంకా గాంది గారూ ఇండియా హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ లీడర్ కదా
ఊ ఔను ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్ అని చాలా చాలా మంది పిలుస్తారు
గాంధీ గారు ఫుల్ నేమ్ ఏంటీ
మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంట గాద
ఆయన ఎక్కడ పుట్టారు
ఏమో నాకంత తెలీదు
అవునా చైల్డ్హుడ్ నుంచి హనేష్ ఇంకా ఉండేవారంట కదా
ఉ అవును నిజాయితీని ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు.
చదువు కంప్లీట్ చేసి లా చదివారు కదా
ఉ నిజమే తర్వాత లాయర్ గా వర్క్ చేశారంట కదా
వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారు అని విన్నాను.
ఉ అవును అక్కడ డిస్క్రిమినేషన్ చూసి చాలా ఆలోచించారు.
అప్పుడే జస్టిస్ కోసం ఫైట్ చేయాలని డిసైడ్ చేశారు.
కానీ వాయలిన్స్ తో కాదు కదా
అహింస మార్గంని ఫాలో చేశారు.
అవును అహింస అంటే వయోలిన్స్ లేకుండా పోరాడడము.
అది గాంధీ గారు బిగ్గెస్ట్ ప్రిన్సిపల్.
తర్వాత ఇండియాకి వచ్చారు.
ఫ్రీడమ్ మూమెంట్లో జాయిన్ అయ్యారు.
ఆ ఇంకా కామన్ పీపుల్ని మోటివేట్ చేశారు.
విలేజెస్ కి వెళ్లి అందరితో మాట్లాడేవారు.
అవును పీపుల్స్ ప్రాబ్లమ్స్ విని సొల్యూషన్స్ గురించి ఆలోచించేవారు.
సింప్లిసిటీ ఆయన ఐడెంటిటీ అన్నమాట.
అవును సింపుల్ వైట్ ఖాడి క్లోత్స్ ధరించేవారు.
స్వదేశీ మూ్మెంట్ ని సపోర్ట్ చేశారు.
అవునంట ఇంకా ఇండియా ప్రోడక్ట్స్ యూస్ చేయమని ఎంకరేజ్ చేశారంట చాలా మందిని.
ఖడీని ప్రమోట్ చేశారు.
అవును చర్ఖా కూడా గాంధీ గారితో కనెక్ట్ చేశారు.
అవును సెల్ఫ్ రిలయన్స్ ని ఎంకరేజ్ చేశారు.
ఆ ట్రూత్ అండ్ నాన్ వయోలెన్స్ అయిన లైఫ్ వాల్యూస్.
సత్య మరియు అహింస రెండు ఆయన ప్రిన్సిపల్స్ అన్నమాట.
అవును చాలా ఫ్రీడమ్ మూమెంట్స్ ని లీడ్ చేశారు ఆయన
పీపుల్ ని పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయమని చెప్పేవారు.
అవును యూనిటీ చాలా ఇంపార్టెంట్ అని నమ్మేవారు.
రిలీజియన్, లాంగ్వేజ్ డిఫరెన్సెస్ పక్కన పెట్టి కలిసి ఉండాలని చెప్పారు.
అవును ఇంకా ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి కూడా మాట్లాడేవారు.
క్లీన్లీనెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు
అవును ఇంకా విలేజ్ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్ ఇచ్చారు
రూరల్ ఇండియా డెవలప్ అయితే కంట్రీ డెవలప్ అవుతుందని నమ్మేవారు
చాలా కష్టాలు ఫేస్ చేసిన కఖరేజ్ కోల్పోయాడు
డెటర్మినేషన్ చాలా స్ట్రాంగ్ అయినది
అవును ఇకా ప్రిజైన్కి వెళ్ళిన కూడా ప్రిన్సిపల్స్ మార్చలేదు
అదే గ్రేట్ లీడర్ క్వాలిటీ
హు గాంధీ గారు స్పీచెస్ సింపుల్గా ఉంటాయి కదా
కానీ చాలా పవర్ఫుల్ మెసేజ్ ఉంటుంది
ఆను యూత్ కి కూడా ఇన్స్పిరేషన్
వరల్డ్ లీడర్స్ కూడా ఆయనని రెస్పెక్ట్ చేస్తారు
అవును పీస్ మెసేజ్ వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయింది
గాంధీ జయంతి ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేస్తాం కదా
ఉ అవును అక్టోబర్ టూ నా సెలబ్రేట్ చేస్తారు
స్కూల్స్ లో స్పీచెస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి
అవును ఇంకా స్టూడెంట్స్ గాంధీ గారు లైఫ్ గురించి నేర్చుకుంటారు
హానెస్టీ డిసిప్లిన్ సింప్లిసిటీ అన్ని ఇంపార్టెంట్ వాల్యూస్
ఆ ఇంకా మనం కూడా డైలీ లైఫ్ లో ఫాలో చేయొచ్చు
లైస్ చెప్పకూడదు
అందరినీ రెస్పెక్ట్ చేయాలి
పీస్ఫుల్ గా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి
ఇంకా సొసైటీకిి హెల్ప్ చేయాలి
ఇంకా మేము క్లీన్ సరౌండింగ్స్ మెయింటైన్ చేయాలి
అవును కంట్రీని ఫస్ట్ మనం ఇష్టపడాలి
గుడ్ సిటిజన్ గా ఉండాలి
అవును గాంధీ గారు లైఫ్ మనకి చాలా లెసన్స్ ఇస్తుంది
నిజమే కదా గ్రేట్ లీడర్స్ని గుర్తుపెట్టుకోవడం మన రెస్పాన్సిబిలిటీ కదా
అవును ఈ రోజు డిస్కషన్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది
నాకు కూడా గాంధీ గారు గురించి మాట్లాడడం అంటే హిస్టరీ గురించి తెలుసుకో కున్నట్టు ఉంటుంది
అవును ఇంకా ఫ్రీడమ్ మూమెంట్ అండ్ ఆయన లీడర్షిప్ గురించి చెప్పు ఏమైనా తెలిసిందే
సూపర్ తెలిసావి గాంధీ గారు ఇండియా ఫ్రీడమ్ మూమెంట్ లో చాలా ఇం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు
అవునా పీపుల్ని ఒక గోల్ కోసం యునైట్ చేశాడు కదా
వాయలెన్స్ కాకుండా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయమని ఎంకరేజ్ చేశారు
ఇంకా అహింస అయిన స్ట్రాంగెస్ట్ వెపన్
సత్యం మీద ఆయనకి కంప్లీట్ నమ్మకం ఉండేది
అవును ఇంకా నిజాయితీతో గెలవచ్చు అని ప్రూఫ్ చేశారు
ద డాండీ మార్చ్ గురించి తెలుసా
ఆ కొంచెం తెేల్సు సాల్ట్ సత్యాగ్రహాన్ని కూడా అంటే అంటారు కదా అది నేను ఎప్పుడు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు నేర్చుకున్న మాకు హిస్టరీలో వచ్చంది
అవునా సాల్ట్ ట్యాగ్స్ కి వ్యతిరేకంగా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేశారు
అవును చాలా మంది ఆయనతో కలిసి నడిచారు
ఆ మూమెంట్ వరల్డ్ అటెన్షన్ ని అట్రాక్ట్ చేసింది
అ అవును గాంధీ గారు లీడర్షిప్ పవర్ అది
ఆర్డనరీ పీపుల్ ని ఎక్స్ట్రాార్డినరీగా ఇన్స్పైర్ చేశారు
అవును ఇంగా విలేజెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు
టురల్ డెవలప్మెంట్ వల్లనే కంట్రీ డెవలప్ అవుతుందని నమ్మేవారు
అవును ఇంగా సెల్ఫీ రియలెన్స్ గురించి కూడా చాలా చెప్పేవారు
ఇండియన్ ఆ కడిని ప్రమోట్ చేయడం దానిలో ఒక భాగం
అవును ఇండియన్ ప్రోడక్ట్స్ యూస్ చేయమని ఎంకరేజ్ చేశారు
సింప్లిసిటీ ఆయన లైఫ్ స్టైల్లో క్లియర్గా కనిపించేది
అవును హై పొజిషన్ లో ఉన్నా కూడా సింపుల్ గా జీవించేవారు
అందుకే అందరు రెస్పెక్ట్ చేసేవారు ఆయన్ని
అవును ఇంగా గాంధీ గారు స్పీచెస్ సింపుల్ లాంగ్వేజ్ లో ఉంటాయి కదా
కానీ మెసేజ్ మాత్రం చాలా పవర్ఫుల్ అండ్ యూస్ ఫుల్ గా ఉంటాయి ఆయన మెసేజ పెజెస్ అన్ని
ఆవును యూనిటీ గురించి ఎప్పుడు మాట్లాడేవారు
రిలీజియన్ కస్ట్ డిఫరెన్సెస్ పక్కన పెట్టి కలిసి ఉండాలని చెప్పారు
అవును పీస్ అండ్ హార్మోనీ సొసైటీకి చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడూ చెప్పేవారు
అవును ఇంకా స్టూడెంట్స్ కి ఆయన లైఫ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటావు
హానెస్ట్రీ డిసిప్లైన్ పేషన్స్
ఇంకా రెస్పాన్సిబిలిటీ రెస్పెక్ట్ హార్డ్ వర్క్ మెయిన్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా నేర్చుకోవచ్చు
అవును ఇవంతా మనం నేర్చుకోవచ్చు అ ఆయన లైఫ్ నుంచి ఇంకా యాంగర్ ని ఎట్లా కంట్రోల్ చేయడం కూడా ఇంపార్టెంటే కదా
అవును మెయిన్ గా కామ్గా ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా నేర్చుకోవచ్చు
అవును ఇంకా గాంధీ గారు ఫేమస్ కొటేషన్స్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి
అవును చాలా స్కూల్స్ లో కొటేషన్స్ డిస్ప్లే చేస్తారు ఆయన చెప్పిన కొటేషన్స్ అన్ని
అవును నేనైతే చాలా చూసా స్కూల్స్ లో అక్కడక్కడ ఆయన కొటేషన్స్ చనా వేసి పెట్ తింటాడు దాంట్లో ఒకటి వచ్చి బి ది చేంజ్ దట్ యూ విష్ టు సీ ఇన్ ది వర్ల్డ్ అని కొటేషన్ చాలా ఫేమస్ కొటేషన్
అవును అది ప్రతి ఒక్కరుూ ఫాలో చేయ్యాలి కదా
అవును చేంజ్ మన నుంచి స్టార్ట్ అవ్వాలి
సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం ఇంప్రూవ్ అవ్వాలి మెయిన్ గా
అవును గాంధీ గారు క్లీన్లీనెస్ ని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు
మన సరౌండింగ్స్ క్లీన్ గా మెయింటైన్ చేయాలి అని చెప్పి స్వచ్ఛ భారత్ సార్ ప్లాన్ ని ఇంట్రొడ్యూస్ చేశారు
అవును పబ్లిక్ ప్లేసెస్ లో లీటర్ చేయ్యకూడదు
ఎన్విరాలన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి
గాంధీ జయంతి రోజు స్కూల్స్లో యాక్టివిటీస్ ఉంటాయి కదా
స్పీచెస్ ఎస్ఏ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తారు
అవును స్టూడెంట్స్ గాంధీ గారి వాల్యూస్ గురించి నేర్చుకుంటారు
టీచర్స్ కూడా ఆయన లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు
అవును ఇంగ గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఇండియా మాత్రమే కాదు
వరల్డ్ లీడర్స్ కూడా ఆయన ఐడియాస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు
అవును ఇంగ పీస్ఫుల్ మూమెంట్స్ ని అయన ఒక సింబలు
నిజమే గదా
ఉమ్ గ్రేట్ లీటర్ అంటే పవర్ మాత్రమే కాదు
గుడ్ వాల్యూస్ కూడా ఉండాలి
అ అవును గాంధీ గారి లైఫ్ మన అందరికీ ఒక లెసన్ అనమాట
సింప్లిసిటీ ఎప్పుడూ బ్యూటిఫుల్ గా ఉంటుంది ట్రూత్ ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉంటుంది పీస్ ఎప్పుడూ బెటర్గా ఉంటుంది రెస్పెక్ట్ అందరికీ ఇవ్వాలి మెయిన్ గా
ఉమ్ అవును యూనిటీ మెయింటైన్ చేయాలి
కంట్రీ డెవలప్మెంట్ లో మన కాంట్రిబ్యూషన్ ఉండాలి ఖచ్చితంగా
ఆ ఔను గుడ్ సిటిజన్ గా ఉండడం మన డ్యూటీ
గాంధీ గారు టీచింగ్స్ ఎప్పటికీ రిలెవెంట్ కదా
సరే అయితే నేను మళ్ళ చేస్తాను బాయ్
బాయ్